ఆ కోడి అరుపు ఎట్లున్నావ్ అక్క
బానేమున్నానరా ఏదో అట్లా నువ్వవు ఎలా ఉన్నావు
నే నాకేమ్ అక్క బానే ఉన్నాను
అదే కొత్తగా పెళ్ళింది కదా ఏలా ఉన్నావా అని
మాదేం లేదక్క మంచి మగుడే మంచి అబ్బాయి మంచిగా చూసుకుంటున్నాను నన్ను
జాగ్రత్త రా అందరూ ఫస్ట్లో అలాగే ఉంటారు
ఏమైంది అక్క ఎట్లా అంటున్నా
అదేరా నేను మొన్న ఒక అమ్మాయి చాట్ చూసానని చెప్పాను కదా మా హస్బెండ్ ఫోన్ లో
ఊ హు
ఆ అమ్మాయి ఎవరు కాదు మా పక్కింటి అమ్మాయే ఆహపిల్ ఆ పిల్లకి పట్టుమంటే ఇరవై ఐదేళ్ళు కూడా ఉండవు ఆ పిల్ల వీటితో చాట్ చేస్తుంది
ఎందుకక్కా అడగలేదా నువ్వు
నేను అడిగా అడుగుదామని ఈరోజు అడుగుదామని అనుకున్నాను రా
ఉ
రోజు ఏంటి నాకు తెలియకుండా డాబాలు మీద కలుసుకుంటున్నారు ఎన్ని చేస్తున్నారు నాకే చెప్పు
ఏం చేసారు అక్క
వాళ్ళు బయటక వెళ్తున్న రా
ఎవరికి చెప్పలేద అక్క మీ అమ్మ వాళ్ళకి
వాళ్ళు ఏం చేస్తారండి తలరాత అంటే అంటారు ఇంగే చేస్తారు
అవున్ మీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా అక్క
హరేంజ్ మ్యారేజేరా
హా ఏంటక్క ఇలా జరిగింది
ఇప్పుడు ఏం చేయాల్రా ఆ పిల్ల దగ్గరికి ఎళ్తే అన్న అంటుంది
ఊ
నైట్ చూస్తే ఇలా చేస్తుంది, వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు, నాకు అసల నాక్ టైం ఇవ్వట్లేదు ఏమి. అదే నువ్ జాగ్రత్తగా ఉండు అని ఫోన్ చేశాను
లేదక్కా మొన్న ఉగాది జరిగింది గదా అప్పుడు గుడా బానే ఉన్నాం ఫస్ట్ ఉగాది మాక్ అది మంచిగా మార్కెట్ కెళ్ళీ మంచిగా అవన్నీ షడ్రుచులు అంటా గదా అవన్నీ తీసుకొని అవన్నీ వచ్చీ
ఏ తీసుకోవద్దండి ఏం మాట్లాడిన జాగ్రత్త మాట్లాడుకోండి
కా బాగా ఉగాది పచ్చడంతా వాడే కలిపి ఆ సారి తనే కలిపి మ అందరికి పెట్టారు అంత మంచిగా ప్రేమగా మాట్లాడతారు
నీకెంత బాగా జరిగిందిరా నాకైతే అసలు ఇంట్లోనే లేడు యాడి పోయినావంటే ఆఫీస్ కన్నాడు కానీ ఆఫీస్ కాల్ చేశాను రా నేను
ఆఫీస్ ఉండది గద అక్కా ఉగా
అదేరా ఎక్స్ట్రా వర్క్ అని చెప్పి ఎళ్ళాడు క్లైంట్ వస్తాడు అమెరికా నుంచి ఎళ్ళాలి నేనని ఎళ్ళాడు
అవునా అక్కా
ఆఫీస్ నేను కాల్ చేసా మసటి రోజు ఏంటండీ పండగ పూట గుడ ఇలా చేస్తే ఎలా మీకు అని చెప్పి మేడం ఆఫ్ కీసే లేదు మేడం నేన్ జెప్పు అసలు నిన్న ఎవ్వరు రాలేదూ, సార్ రాలేదూ, ఎవరు రాలేదు, మీరు ఎవరిని అనుకుంటున్న. నారు ఏం చేస్తున్నారు అని చెప్పాడు
మరి మీరు ఏమన్నారు అక్క అడగలేదా
నేను అడిగాను ఆఫీస్ లేదంటే ఎక్కడికెళ్ళావ్ అంటే, ఆఫీస్ లో లేదంట మీటింగ్ పక్కన హోటల్. టల్స్ లో ఉందంట మీటింగ్
ఆహా అయ్యో ఏమో హక్క ఒక సారి నువి మరి ఏం జేద్దాం అనుకుంటున్నావ్ అక్క
అదే నాకు ఏన్ తెలిట్లేదురా చిన్నా అసలే కుప్పా నా బుర్రంత హీట్ ఎక్కిపోతుంది
ఎందుకక్క ఊరికె అ టెన్షన్ తీసుకుంటావు మీకు పిల్లలు ఇంకా లేరు గద అక్క
అదే నాకు ప్లస్ పాయింట్ రా ఇప్పుడు నేను ఏమైనా తీసుకుంటే ఇప్పుడే తీసుకోవచ్చు
ఆ అక్క అదే
దాన్ని ఏమన్నా చేద్దామా ఉన్నా అంటే పోలీస్ కేస్ పెట్టి, లేదా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చెప్తామా అనున్న దానికి ఇంకా పెళ్లి గ. గాలె
ఆ మరి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పండి అక్క ఒకసారి అప్పుడు దాని తర్వాత గూడా ఏవన్
వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉండర్రా వాళ్ళ పేరెంట్స్ ఉండేది హైడ్రాబాద్ లో
ఓ అంటే ఇక్కడ ఉందా తను ఒక్కటే ఉన్
తను ఇక్కడే ఉంది చదు తన ఒక్కటే ఇల్లు వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది
ఊఉ
ఇంట్లో ఒంటరిగా పనిమనిషొచ్చి అన్ని పనులు చేసి వెళ్తుంది, తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది.
ఉ
చదువుకుంటాది ఆ పిల్ల ఇంగ
ఊ ఉ
కాలేజీలో ఎవ్వరు లేరంటే ఈమ కాలేజీ లో ఒక ఉంటాడు ఇడ ఒక ఉంటడు నాకు దెలిసి
హ్మ్మ్ మరి ఏం చేద్దాం అనుకుంటున్నావ్ ఒక్క నువ్వు
ఏదో పోరా నాకు అసలు ఏమి తోచట్లేదు ఏం చేయలో అర్ధం కావట్లేదు నేను మొన్న ఏం చెప్పారంటే ఫోన్ వచ్చిందిరా నేను పక్కన ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది
ఫోన్ వచ్చింటే నేను చెప్పా ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆ అదేంటి ఎంప్లాయ కాల్ చేస్తున్నాడు ఒక నిమిషం ఏందో వేరే వాళ్ళది హైర్ చేసుకోవాలంటే ఇంటర్వ్యూ ఏందంటే నేను బయటకి వెళ్తున్నాను నెట్ రాలేదు అని చెప్పాడు
హ్మ్మ్
సరే అని చెప్పి పైకి ఎళ్ళాను మెల్లగా నేను ఎళ్ళాను ఎనకాల మెల్లగే
హ్మ్మ్
వేళ్ళింటే తనతో వీడియో కాల్ నాకు కనపచ్చిందిరా తను
హ్మ్మ్
నా తెలిదారా తనో కాదో అది దాన్ని చూసినాను నేను వెనకల నుంచి అబ్బా అంటూ ఎళ్ళా ఏం చేస్తానవని ఆ ఏం లేదు ఏం లేదు కట్ చేసేసి గ గబగబాబ కిందికి వచ్చసాడు
ఆ
ఇంకా ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉంటే ఏం చేయాలిరా నేను నాకు అసలు ఉండ బుద్ధి కావట్లేదు ఇక్కడ అమ్మ వాళ్ళకి చెప్ ప్ధం అనుకుంటే వాళ్ళు బాధపడతారు
మరి మీరు చదువుకున్నార అక్క ఏమైనా
చదువుకున్నాను రా
అయితే ఏదో ఒకటి ఉద్యోగం చేసుకోండి అక్క ఇదంతా ఒకవేళ ఫర్దర్ గా వెళ్ళి ఇంక వద్దు అనుకుంటే హలో
నేను మొన్న టాపక్ తీసాను రా నాకు ఏమన్నా విడాకులు చేసేయనే ఉద్దేశం ఉంటే చెప్పు ఇప్పుడే అని టాపిక్ తీసాను మొన్న మాటల్లో మాట కలిపి
హ్మ్మ్
నువ్వు అంటే నాకు ప్రాణం నిన్ను నేను వదులుకోలేనన్నాడు
మరి పక్కనోలతో ఎందుకు మాట్లాడటం అక్క
ఇప్పుడు నన్ను వదిలేస్తే వాళ్ళ ఇంట్లో తంతారు కదరా
ఎందు అంటే ఇంకా నువ్వు కూడా ఉండలేవ్ కదక్క ఇట్లంతా చేస్తుంటే ఒకటి అదన్నా మానేయ్యాలి లేక పోతే నిన్నన్న వదిలేయాలి
అదేరా ఊరన్నా మార్ మారుద్దాము అనుకుంటున్నాం అంటే ఆ పిల్లకి ఇక్కడే కదా కాలేజ్ ఆ పిల్ల రాలేదు కదా
ఆహా అవును
మరుద్దాము షిఫ్ట్ అయిదాము అనుకుంటున్నా ఈరోజు
మరి మరి మీ ఆయన ఒప్పుకుంటాడా అక్క ఊరు వదిలేసి రావడానికి కి అంటే ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళు మంచిగా
మొన్న అన్నాను రా ఇట్లా బెంగళూరుకి వెళ్దాము తే ఇట్ల హైదరాబాద్ అనలేదు హైదరాబాద్ అంటే ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు ఆ పిల్ల రావచ్చు కదా
అవునవును
బంగళూరు అన్నా లేకపోతే డిల్లీ కి ఆళ్ల వెళ్లిపోదాం అనుకున్నాము ఆ ఢిల్లీ అయితే సరే నేను మా ఆఫీసర్ తో మాట్లాడాలి అన్నాడు ఆఫీసర్ అంటే ఎవరు ఆ పిల్లే ఉంటది
హ్మ్మ్ హ్మ్మ్
ఆఫీసర్తో మాట్లాడి చెప్తాను రేపన్న మన్నాడన్నా అని చెప్పాడు నిన్న
ఏదో ఒకటి చేసి తీసుకెళ్లి పో అక్క అన్ని డ్రామాలే అనిపిస్తుంది నాకు
అదే అదే ఒక వన్ మంత్ చూస్తార ఈ మంత్ అంతా చూస్తా ఈరోజు చెప్తాడు పోయేది లేంది
ఆ
అప్పుడు ఈ వన్ మంత్ లోపల చూసేసి నెక్స్ట్ మంత్ వెళ్ళిపోవడమే రా వచ్చా రాకపో ఎవరు వినా రాక నేనేనా వెళ్ిపోతా
ఆ అక్కా
అదే రా నువు జాగ్రత్తగా ఉండు మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తా ఉండరా
ఆ చేస్తానక్క నీతో అట్లేం అనిపిలేదు తెలుస్తుంది కదానికి ఎల్లా తెలుసు స్తున్నాట్లా ఆ ఏమో ఎక్కువ ప్రేమనే చూపిస్తున్నాడు ఏమో నా జాగ్రత్తలో నేను ఉంటాను ట్రై చేస్తానుకా తిన్నారా అక్క మరి
ఏం తెనా లేే రాస అసలు మార్నింగ్ నుంచి నా హెల్త్ బాలేదు అడిగే వాళ్ళు లేరు అమ్మ కాల్ చేసింది ఏం మా హెల్త్ ఎలా ఉ అని చెప్పి ఇంకా ఏం చెప్పాలరా బాగుందనే చెప్పాలా బాగాలేదంటే వాళ్ళు కంగారు పడతారు
ఎందుకుక్క అట్లా అనుకోవడం చెప్పండి వాళ్ళు ఏదైనా ఐడియా ఇస్తారేమో ఏదైనా సజెషన్ ఇస్తారేమో
ఇప్పుడు వాళ్ళుొచ్చి వాళ్ళకి రాథాంతం ఎందుకుో తెలుసు నా హెల్త్ బాడ్ అంటే వాళ్ళు వస్తారు నాంతమంతా తెలుస్తే ఇంకాది పెద్ద గొడవ అైతుది
ఇంగ చెప్పరా అక్కా
అదే రా ఈ ఊరు దాటిపోయినా కూడా ఇలాగే ఉ అట్టే ఇంకా చెప్తాను రా అప్పుడు
మీరు జాగ్రత్త అక్క అంటే ఏం వైలెంట్ గా లేడు కదక్క అంటే ఏమన్నా అడిగి
అయ్యో అయ్యో నన్నే ఆ నన్నేమని అలా అళ్ళ అండరా అంటే ఎగ్నోర్ చాలా ఇగ్నోర్ చేసేస్తాడు
ఏదనా టాపిక్ తీస్తే
ఆ ఆ ఇప్పుడు ఏమన్నా చేేద్దా చేద్దాంటే చూద్దాంలే నీకెందుకు ఇప్పుడు పడుకో నువ్వు గమ్ముకుంటు నాకు తెలుసులే అనేస్తాడు రా
ప
మళ్ళీ నేను లేకుండా ఉంటాడా అట్టా ఉండడంలా
హుమ్
అది కావాలి ఇది కావాలంటే ఎళారా ఒకటి కావాలంతే
అవును లక్క
ఎంత పర ఎంత వసరంల
ఏం గాదు లే అక్క అంతా సెట్ అయిపోతుంది కొన్ని రోజళు చూడండి మీరు చెప్పినట్లే
చూడాల రా
ఓక
ఎక్కడికి వెళ్ళారరా ఎక్కడ ట్రిప్స్కి వెళ్ళలేదా ఇద్దరు
లేదక్క వెళ్ళాలని ట్రై చేస్తున్నాము
ఈ
హ
ఎక్కడికి వెళ్ళ వెళ్తున్నారు ప్లాన్ చేసుకున్నారు
ఎక్కడికి అంటే ఇంకా ఊటీ కొడైతనాళ్ళ అట్ైపో ఏమన్నా వెళ్ళాలంట
తమ్మున్నాలా మాట్లాడుతాము ఉండమని చెప్పారు అప్పుడప్పుడు దీంతో
హుమ్ సరే అక్క హుమ్ చెప్తాను అక్క ఎక్కడ వీడికి ఏమన్నా తగిలిస్తాడ ఏమని భయంగా ఉందక్క ఇవన్నీ విన్నాక
అది నిజమే అనుకో
హ
అయినా మన రాయి బావుంటే
చెప్పక్క ఆగిపోయావు
రాలేదురా రకాషా వద్దులే
చెప్పక్క
చెప్పరా
ఏదో రాయి ఎద్దు
అ రాయి కాదు
సరేలే అక్క ఉంటాను
ఆ ఆ